హన్
హలో
ఆ హాయండి
ఆ హాయ్
ఏం చేస్తున్నరు?
ఏం లేదు ఊరికే ఉన్నా. ఖాలి పన్నెంతయింది ఉమ్ ఇప్పుడు తినాలి. కాసే పైనంక
అవునా
ఆ తిన్నరా మీరు?
ఆ తిన్లె తినాలిగా. సమ్మర్ లో ఏటైన ఎల్లారా?
ఎటూ వెళ్ళలే ఇంట్లోనే ఉన్నా.
అవునా
ఉమ్ ఎండలు బాగుండే కదా.
ఆహా అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఏటైనా ఎళ్లారాని? ఈ సమ్మర్ అనే కాకుండా ఇంత ముందు ఎక్కడికైనా ఇట్ల ఉంటాయి గా చారిత్రక.
పోలే పోలే నేను ఎప్పుడు అట్లా వెళ్ళలే
అవునా మీ స్కూ స్కూ లో కూడా వెళ్ళలేదా మీ స్కూల్లో
స్కూల్లో కూడా వెళ్లే
ఇట్ల టూర్స్ ఇట్ల పెడతారుగా
లేదు వెళ్ళలే మా అమ్మోళ్ళు పంపించలే సినిమా కెమో తీసుకెళ్ళిండ్రు
హుహు
ఆ దానికి వెళ్ళిన ఇంకొకటి ఏదో టూర్ కాదు ఒకటి కంపెనీ అని అది మొత్తం తిరిగి చ చూపిచ్చిండ్రు తీసుకెళ్ళండ్రు
ఆహా
సెవెంత్ క్లాసులో ఏమో అది అందులోకి తీసుకెళ్ళి అన్ని మిషిన్స్ ఏమేమి తయారు ఇక్కడ అయితే అని అట్లా చూపెట్టింది
ఉమ్ హం మేమైతే మా సిక్స్త్ క్లాస్ లెమో వెలినాం. ఇక్కడ ఎటు వరంగల్ అని స్కూల్ నుండి తీసుకుపోయారు అక్కడ రామప్ప అని ఉంటుంది. వెయ్యి స్తంభాల గుడి అని ఆ ఇలా ఇవి చారిత్రాత్మక ప్రదేశాలు కదా.
హు
వేయి స్తంబల గుడి రామప్ప ఇంకా భద్రకాళి టెంపుల్ అని.
ఉ అవును
ఉమ్ ఇంకా మ్యూజికల్ గా ఇగ ఫ్రెండ్స్ తో పోతే బాగా అనిపిస్తుది.
ఆ బాగా అనిపిస్తుంది
ఇమ్ ఇగ ఆ ఏజ్ లో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినా ఇంకా లక్నవరం. మన లక్నవరం అంటె ఇట్ల మొత్తం చుట్టూ నీరు ఉండి ఒక ప్లేసులనే ఇట్ల. ఇలా గడ్డ లాగా ఉంటది.
ఆ
ఇట్లా దానిపైకి దానిపైన చెట్లు ఇట్లా ఆ చెట్లు వెరైటీ ఉన్నాయి ఇట్లా స్మో. స్మూత్ గా ఉన్నాయి.
హ
అందు దాని మీద రాళ్ళు ఇట్లా వంతనే ఉంది ఈ స్టార్ట్ నుండి స్టార్టింగ్ చెరువు లాస్ట్ నుండి ఉంటుంది కదా పెద్దది అది.
ఆ
వంతెన ఉంది వన్ వంతెనే ఉండి ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఫొటోస్ గిట్ల దిగడం.
ఫొటోస్ బాగానే దిగింరా
ఆ ఫొటోస్ బాగానే దిగినం అక్కడ వాటర్ చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఇట్లా ప్లేస్ ఉంది.
హు
ఏమన్నా తీసుకోవాలి స్నాక్స్ ఇట్లా తీసుకెళ్ళి అడ తిన్నా ఇట్లా వంతెన మీద ఆడుకున్నాం ఇట్లా వాటర్ల కూడా దిగినాం కొంచెం.
అంటే ఎట్లా వ్యాన్ లో తీసుకెళ్ళండ్రా ఎట్లా ఎట్లా వెళ్ ఆ
టాటా మ్యాజిక్ లో వెళ్ళినాం
మ్
ఇక నాకైతే అవి ఏం పడవు బస్సులు ఈ ఆటోలు అని ఇం పడవు కాకుంటే పోయినాక బానే ఎంజాయ్ చేసిన ఇంక పోయే అంతసేపు కష్టం పోయినాక బానే ఎంజాయ్ చేసినా ఇగ ఇ చూస్తాంటే ఇక లక్నం వర అయిపోయినాక మళ్ళీ రామప్ప వెళ్ళిన
మ్మ్ బానే తిరిగినృ అక్కడ దగ్గర దగ్గర నయినాయి
అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి రామప్పలో అది ఆ టెంపుల్ కదా అది అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఇట్లా పులిహోర ఇట్లా తీసుకెళ్ళినాం
ఉమ్
సార్లు చెప్పిరు అన్నట్టు ఇది ఇట్ల ఇది ఇట్ల అని అక్కడ
ఉమ్
ఆ అక్కడ కొంసేపు కూర్చుని మల్ల బయటకి ఇట్ల పార్కు లాగా ఉంది అందులో కూర్చొని ఇట్ల పులిహోర ఇట్ల తీసుకుపోయి అది ఇట్ల లంచ్ లాగా చేసినాం అన్నట్టు పులిహోరని
పులిహోర ఉమ్
పులిహోర తిన్నాక మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ భద్రకాళి టెంపుల్ తీసుకుపోయిరు భద్రకాళి టెంప్ ప్పులు అది అందులో దర్శనం చేసుకొని మళ్ళీ ఇట్ల లడ్డూలు ఇట్ల కొనుకొని మళ్ళ కొసేపు అక్కడ కుసోనీ దాని గురించి చెప్పిరు
ఒక్కటే క్లాస్ వెళ్ళిందా మొత్తం స్కూల్ అ?
లేదు మొత్తం స్కూల్ మొత్తం స్కూల్ అంటే ఎంతమంది ట్వంటీ మెంబెర్స్ ఏమో అంతే
మొత్తం స్కూల్ అ?
వెళ్ళిన అందరికి ఇంట్రెస్ట్ ఉండదు డబ్బులు కట్టి వెళ్ళాలి కదా అందరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్త
మ్మ్
కొంత అందులో పట్టినాము చాలా మంది వెళ్ళినాం కానీ అందులో పట్టినాం ఇగ చిన్న చిన్న పిల్లలే కదా
అవును
ఆ ఇక టెంపుల్ కి వెళ్ళినాక మళ్ళీ బద్రకాళ టెంపుల్ నుండి మ్యూజికల్ గార్డెన్ అని అందులోకి తీసుకు వెళ్లింరు అక్కడ ఆడుకుంటానికి బాగానేతుంది జారుడు బండ అది ఇది అని చాలనే ఉన్నాయి ఇక నైట్ వరకు అందులోనే ఆడుకొని ఇక రిటైన్ అయినాం అన్నట్టు
ఇంటికెళ్ళే వరకు ఎంత టైమ అయింది
ఆ ఇంటికెళ్ళే వరకు ఎయిట్ ఎయిట్ అయింది
నైట్ అయింది
మ్మ్ ఇగ వన్ డే ట్రిప్ అయినా బానే ఎంజాయ్ చేస్ అదో మెమోరీలా గుర్తుంది. ఆ అక్కడా కొనుక్కోడం గాని అక్కడ కోతులు బాగుంటయి ఆడ గుడా తింటాంటే వచ్చి ప్లేట్లులను గుంజుకపోవడం మేము ఏమన్న కొనుకొని కొబ్బర్ కాయల్ కొడితే కొబ్బరికాయల్ ఎత్తుకపోయినయి ఒక ఆమె పర్స్ ఎత్తుకపోయింది.
మ్
అక్కడ అంకుల్ వాళ్ళు ఉంటే వాళ్ళు కొట్టిచ్చిరన్నట్టు.
మ్
ఇగ మనం పెట్టినదే కొంచం డబ్బులు గని అది లైఫ్
మంచి లైఫ్ టైం ఉంటది.
మ్
కొందరు ఇంట్లో పేరెంట్స్ పంపిత్తరు కొందరేమో పంపియ
ఆ కొందరు స్ట్రిక్ ఉంటరు. ఇగ అక్కడ స్ట్రిక్ ఉంటే పేరెంట్స్ స్ట్రిక్ ఉంటే బయట ఇక భర్త లూజ్గా అంటే మంచిగనే ఉంటడు. ఆ మాకేమో అక్కడ ఫ్రీడం ఉంది. ఇక్కడ లేద్ అసలే
అవునా మాకక్కడ ఫ్రీ స్ట్రిక్ ఉండే ఇక్కడ ఫ్రీడమే
అవునా
అవును.
మాకు ఇక్కడ అక్కడ ఎంత ఎంజాయ్ చేసింనో ఇక్కడ అంత స్ట్రిక్ ఇగ అవన్ లు నమ్మకం ఉండది ఎటు పోతా అన్నా ఏమనకపోయేది పో అనేది అంటే కొంచెం స్టడీ పర్పస్ మంచిగుండి ఇక మనం ఏమన్నా గుడా చదువుకుంటాన్లుగా అన్నట్టు వాళ్ళు గుడా చెప్తే అర్థం చేసుకునేది. ఆ ఇప్పుడు ఉందమ్మా ఏం అర్థంమో ఏమో తలకాయ్ పోతుంది.
అప్పుడు వేరే ఇప్పుడు వేరే
ఆ ఎహే చిన్నదానికి మరీ చిన్నదానికి పర్మిషన్ కావాలం టే మస్త్ బతిలాడాలే అస్సలె అస్సలె ఇయ్యరు పర్మిషన్ ఆ ఎన్ని మాటల్ అంటరు ఇంకా పర్మిషన్ ఏపో ఇంకెన్ని మాటలు
మ్
నా అప్పుడైతే బానే ఎంజాయ్ చేస్న చిన్నప్పుడు గని ఇప్పుడంటే ఎటెళ్లాలన్నా మనుషుల్తో ఎళ్ళిన ఏం హ్యాపీ ఉండదు పాడుండదు. ఏడు పని తప్పదు ఇగ
ఆ
అందుకని ఎటు ఎల్లాల్
ఏడికిపోయిన పని తప్పది మరి అచ్చిన్ తర్వాత ఆ చేస్కునుడే మన పని మనకే ఉంటది.
గిన్నెలు రా రా అని గిన్నెలు పిలుస్తయి. ఇల్ ఇళ్లంత చెత్త చెత్ ఉంటది ఇగ మళ్ళ ఎటు పోయినా మన పని మనమే టైడ్ అయిపోతం. మన పని మనకే ఉంటది. వామ్మో ఈ తిరుగుడు మ్ కొంచం ఎటన్న తిరుగ తిరుగుతే ఎమ్మడే టైడ్ అయిపోత నేనై
మ్ నాక్ గుడ గంతే పడది బాగా నీరసం అయిపోత్
ఆహ్ నిన్న నిన్న ఒక రెండు గంటలే వెళ్ళొచ్చి వచ్చిన అట్లా. స్కూల్ లో ఫీజు మాట్లాడి మళ్ళీ బుక్స్ కొనుక్కొని వచ్చినాం అంతే. ఇగ అసలు లేవబుద్ధి కావట్లే ఇగ.
ఉమ్.
ఏదో అయినట్టు ఏదో పోయినట్టు ఎమ్మటే నీరసం అయ్యి. చాతకాక మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు లేచి ఆ బుక్. బుక్స్ కి ఆట్టాలు వేసుకున్నా ఇగ పిల్లలకు బుక్స్ ఉన్నాయి తెచ్చినంగా. వాటికి ఇట్లా అట్టాలు వేసుకున్నాం.
ఉమ్.
ఆహ్ ఇప్పుడు ఇప్పుడు స్కూలలో అంటే తీసి. ఒక లాంగ్ తీసుకెళ్తున్నారు స్కూళ్లలో టూర్లోకి.
ఉమ్.
కానీ అరకు అని.
ఆహ్ అవును ఇప్పుడు అటు దూర దూరం తీసుకపోతాండ్రు.
ఆహ్ అప్పుడు అంటే మాకు ఒక వన్ అవర్ జర్నీలో అంత దగ్గరనే తీసుకుపోయేది అంటే చిన్న పిల్లలమే కదా. అప్పుడంతేం లేదు. ఉమ్ అరకు వైజాకు. అటు బాగానే ఉన్నాయి టూరిస్ట్ ప్లేసులు.
ఆవుళు ఉమ్ అదా ఉమ్.
మళ్ళీ ఇప్పుడు ఇది మా ఇంటర్లోనేమో. చార్మినారుగుడా వెళ్లినం ఇగా. అంటే ఫ్యామ్లీ ఫ్యామ్లీ పరంగా. ఆహ్ మా అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళతో వెళ్ళిన.
ఆహ్.
ఆహ్ బాగుంటుంది మనం ఈ ఫోటోలో చూసిన దానికి అడికి చాలా తేడా.
ఉమ్ నేను ఎప్పుడు వెళ్ళలే. మూవీల్ ఇంట్రెస్ట్ ఏం అనిపించది.
ఏవైనా అంటే మనకి ఇంట్రెస్ట్ అంటే పెళ్ళికి ముందే ఇగా.
ఆహ్ గదే ఏం అంతగా అనిపించదు. మళ్ళా పోయినా నీరసం మనిపిస్తది అంతా ఎందుకు.
ఆహ్ ఇగ పిల్లలు పిల్లలు మనం. మీద ఆధారపడతారు ఇగ మనం. మనం ఒకరి మీద ఆధారపడితే. ఎటన్నా ఊర్లకు పోతే ఇక అమ్మ పక్కన ఉంటే జ్వరమే వస్తది.
ఆహ్.
ఇగ ఎవ ఇప్పుడు మన మీద ఆధారపడేటోలే ఇద్దరు ఉన్నారు. ఇంకా వాళ్ళని చూసుకోవాలే అక్కడ అవి చూడాలే తిరగాలే. మేబి వాళ్ళకు వాటర్ అంటారు అద అంటారు ఇవన్నీ చూసుకో. కోవాలే ఈ అన్నీ చూసుకునే వదలే.
అవును ఇంటికాడ ఉన్నదే బెస్ట్ నాకట్నే అనిపిస్తది.
ఆహ్ నాకు కూడా అంతే అందుకే ఎటుపోం కాకుంటే మొన్న. మొన్న ఇగా సూ. స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళా ఇగ వాళ్ళని ఎటు ఎటు పోం కదా అని కూరవ వెళ్ళినాం. మా పక్కనే ఉంటది. ఆహ్ వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ బొమ్మలు గిట్లుంటే కొన్. యిచ్చుకొని ఫంక్షన్కి వెళ్ళినాం. ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కి వెళ్ళి ఇక చూసుకొని
సాయంత్రం పూట కాలేజీ రేయ్
ఇక వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయితే ఏటు తీసుకెనులేం ఫంక్షన్స్ ఉంటే మేమే వెళ్ళొస్తాం
ఉ
ఇక వాళ్ళని ఎందు తీసుకుపో వాళ్ళకి ఎందుకని ప్ర్రెజర్ ఎందుకు కానీ తీసుకెళ్ళాంగా ఓకే అండి